హలో
ఆ అండి నమస్కారమన్డి
నమస్కారం అండి
బావున్నారా అండి
ఆ బాగున్నామం డి
వాళ్ళందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నరండి
మరి అండీ తిన్నరా
ఆ తిన్నామండి పాలుగానే ఉన్నామండి ఏం లేదు
ఊ
మీ దగ్గర కృష్ణాష్టమి ఎలా చేస్ ఉంట్ర అండి
కృష్ణాష్టమా
ఊ
నైట్ ఉంటుందండి డే మొత్తం అంటే కొంతమంది ఇంట్లో ఇల్లంతా శుద్ధి చేసుకొని దీపం ముట్టించుకొని కొబ్బరికాయలు ఉంటే కొబ్బరికాయలు కొట్టుకుంటరు నైట్ మళ్ళి ఉటిి కొడతర అండి ఈ చిన్నపిల్లలు ఇలా ఉంటే వాళ్ళని రెడీ చేస్తారు ఒ క్రిష్ ఉం లాగా రాధలాగా రెడీ చేసి ఫోటోస్ ఇగ దాని ఇట్ల స్టేటస్ చూసుకోడం ఇట్ల చేస్తారు ఇగ నైట్ అయితే ఉట్టి కడతరు
అ
ఏ సన్నీ కర్ర దే కొట్టి దాన్ని నిలబెట్టి దానికి ఉట్టి గట్టి ఇగ చిన్న పిల్లలకు సపరేట్ ఇ పెద్ద వాళ్ళ సప్ సపరేట్ సపరేట్ ఉంటదండి టి గడితే అందులో విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటది
ఆ
చాలా బాగుంటదండి డిజే గిట్ల పెడతారు చాలా హడావిడి హడావిడి ఉంటది ఆ రోజు నైట్ అంతా
తరండి
డ్యాన్స్ అంటే ఇంక వాళ్ళనే ఎంకరేజ్ చేస్తా ఉంటారండి
ఆ
ట్టే వాళ్ళు ఉంటరు కదా
అంటే అబ్బాయి లేన అమ్మాయిలు కూడా కొడతారా అండి
అబ్మాయిలే కొడతారా అండి అమ్మాయిలు ఎక్కువ కొట్టరు
ఆహా అంటే చిన్న పిల్లలకు ఒ ఉట్టి పెద్దవాళ్ళకో ఉట్టి ఆ అండి ఊహు
మీ దగ్గర ఇట్ల జరుపుకుంటార అండీ
మా కాడ కూడ గంతేనండి ఇగ కట్టే పెద్ద స్తంభం అంతా కట్టె తెచ్చి దానికంత గ్రీజు పూసి ఇగ యూత్ పిల్లలందరూ పైకి ఎక్కుత పైన పెడుతరు అండి కుండ. పైన పెట్టి ఆ పైకి ఎక్కుతాండ్రు జారుతాండ్రు అంత గ్రీజు పూతరు కదా బాగా జారు తాంట అండి
అవునవును అల్లరి చేస్తా ఉంటరు
దెబ్బలు గూడా బాగా చాలా వరకు దెబ్బలు గూడా తగులు తయి అండి కాపోతే గానీ ఏదో సం సంతోషానికి కి చేసుకుంట్రు అట్ల
మ్మ్ సిటి సైడ్ కూడా బాగా జర్ కుంటరండి
మ్మూ
వెళ్తురా అండి మరి ఆ రోజు మీరు?
ఆ ఏంటండి?
గుడికి అట్ల వెళ్తరా దేవుడు కి
ఎళ్లమండి మా దగ్గర ఏది దేవుని గుడి ఉండదండి పల్లెటూరు అండి. దేవుని గుడి గిట్ల ఏముండదె క్కడికేం ఎళ్శం
అంత తిరాణం ఉంది గదా అండి ఇప్పుడు.
ఆ ఇరవన మేము గూడ బా టది ఆ స్పెషల్ ఏమి ఉండదండి. అంటే ఆ పెళ్లి కాని వారు ఎవరన్నా ఉంటే అన్న సంతర్పణ పెడతారండి. పెట్టి ఇగ పూజ అయిపోయినంక అన్న సంతర్పణ పెడుతరు. రు అందరు ఫ్యామిలీస్ వాళ్ళుందరు ఎళ్తరు. తినేసి వస్తారు మరి ఇగ కొంతమంది పులిహోర చేసుకొచ్చి పెడుతరు. ఇగా సాయంత్రం దేవుని ట్రాక్టర్ల రెడీ చేసి ట్రాక్టర్ లో పెట్టి పాటలు పెట్టుకొని ఇక వాడ వాడ తిరుగు తే అందరినీళ్లార పోసి, కొబ్బరికాయ కొట్టుకొని పోవచ్చు, చంద వేసే వాళ్ళు చందేస్తరు. అట్లా చేస్తారండి ఇగ అందరు కొబ్బరికాయలు కొడతారు దేవునికి.
ఏమన్న చేస్త బిస్కెట్లేమన్నా చేస్ స్తర అండి మీరు
అర్ధం కాట్లేదండి
ఇన్స్టాలో గిట్లా రీల్స్ గిట్లా ఏమైన్నా చేస్
ఆహాహా లేదండి మేము అట్ల చేయమండి
అంటే పిల్లలు గూడ
పిల్లలు గూడ చేయరు అలాంటి ప పిల్లలు గూడ ఫస్ట్ ఏం పెట్టరు అట్ల చేయరండి.
మ్మ్ ఇంట్రెస్ట్ ఉండదా అండి
చూడ మేము అసలు ఎక్కువ శాతం సెల్లు కూడా చూడమండి అలాంటివి
ఆన్లైన్ వరకే చేసుకుంటుంటార ఇక
ఆ పిల్లలు కూడా సెల్ తీసుకుర అంటే కాసేపు బొమ్మలు చూస్తారు లేకపోతే టీవీ పెట్టుకొని టీవీల బొమ్మలు చూస్తారు అంతే తప్ప గీవి రీల్స్ ఇలాంటివి ఇట్ల ఏం చేయమండి మేము
ఉంటేనే బెటర్ అండి ఇప్పుడు రీల్స్ పిచ్చి బట్టి పిల్లలకి చాలా మంది చదువుకోకుండా ఫోన్లే ఇగ మొత్తం
ఉ రీల్స్ చేయకుండా అసలు ఉండలేకపోతారండి
అవునండి
ఫోటోస్ కూడా రెడి ఆయరు అంటే అంటే ఫొటోస్ కూడా బాగా దిగుతా ఉంటారు కానీ మాకు ఆ ఫొటోస్ కూడా దిగమండి. ఎక్కువ ఫొటోస్ దిగే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఫంక్షన్ లకి వెళ్తే కూడా ఏదో బలమీటికి రాండి రాండి రాండి అంటే పోయి ఒక ఫోటో దిగుతాం. కాని వాళ్ళు అసలు పిలవకుండా ఉంటే మేము ఫొటోస్ కూడా దిగమండి
దాని పైనా
ఉండదండి ఏమో ఎందుకు తీ అనిపిస్తది
ఫోటోస్ దిగాలండి చిన్న మెమోరీస్ కదా అండి
ఊ అవున్ లే గాని ఏమో ఏమో దిగకుంటేఏంది అది ఇది అన్నట్టు అనిపిస్తది
ఎకి ఇంట్రెస్ట్ లో ఉదా
ఆ
మీరు ఎప్పుడైనా రామప్ప పోయిరా అండి
వెళ్ళలేదండి రామప్ప రామప్ప తెలవదు లక్నవరం తెలవదు ఇవి తెలవదుండి ఎల్ళలేదండి నేను
నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదండి కానీ బాగుంటది అట టెంపుల్ మా అక్క వాళ్ళు వెళ్ళిరు చెప్పిర్రు
ఆ
లక్నపురం ఐనా రామప్ప బాగుంటదట
మేం వెళ్లలేదండి బాగుంటది వెళ్దాం వెళ్దాం అని చానాసార్లు ప్లాన్ చేసినమండి. పోదాం పోదాం అన్నరు చానా మంది ఇగ రానే రాలేదు. ఇంట్రెస్ట్ లేకుండా అయిపొయిందండి.
వెళ్దామా అండి ఎప్పుడైనా మనం ఒక రోజు ప్లాన్ చేసుకొని వెళ్లి వ
వెళ్దాం అండి నాకు కూడా టెంపుల్స్ కి వెళ్లడం అంటే చాలా ఇష్టం.
కొద్దిగ చూడాలి ప్లేసెస్ అన్ని మళ్లీ మనకు టైం దొరకదు ఎవ్వరి బిజీ షెడ్యూల్ వాళ్లదే కొంచెం టైం ఉన్నప్పుడే టైం స్పెండ్ చేసి అన్ని తిరగాలండీ ఇగ ఫ్రీ బస్సులు చాలామంది పోతున్నారండి. కాకపోతే ఈ ఎండలే బాగా కొడుతున్నాయి ఘోరంగా.
ఎండాకాలం బయటికి వెళ్లడం అంటే కష్టమేనండి.
అవునండి చాలా కష్టమైతది ఎండలు కొడుతున్నాయి మే నెల లెక్క కొడుతున్నాయి ఇప్పుడే ఎండలు
మే నెల వరకు ఎట్లుంటదో అండి చెప్పండి ఇంకా ఏంటి విషయం విషం
నంద రోజు అంటే ఆన్లైన్ వర్క్ ఏనాయిగా
ఆ ఇంటి దగ్గరే నండి అంటే ఇంతకుముందు ఇందులో జాయిన్ కాక ముందుకు పత్తులు ఏరా, మిర్చిలేరా గిట్ ట్ల పోయేదండి.
మ్మ్ నిద్ర సరిపోతుందా ఇగ
ఇగా ఇప్పుడు ఈ పని సరిపోతందండి. ఇప్పుడు ఎండను చూస్తే భయమయితాందండి. బయటికేళ్తే వామ్మో ఎండను జుత్తే. అస్సలు ఎంత భయమంటే అంత భయమైతాందండి. అందుకే ఏ పని జేయలేకపోతున్నా.
ఉహ్మ్ ఎండలు కూడా బాగానే కొడుతున్నాయి అసలు. అసలు ఈ నెలలో ఎండను చూసినం, సాలిన్ చూసినం. వర్షం చూసిన మూడు కాలాలు జరిగినయి అండి. ఈ ఎండలో అయితే
ఈ ఒక మార్చి నెలలా
నెలల మళ్లీ యుద్ధం, ప్రపంచ యుద్ధం జరిగింది. అవును అవున మల్లి గ్యాస్ కూడాత చూసినం, చాలా చూసినం ఈ నెలల అసలు.
హ్మ్
గ్యాస్ వస్తాందా అండి మీ ఊరికి మరి.
ఆ వస్తాందండి బుక్ చేసిన వాళ్ళకె వచ్చి ఇచ్చి ఇచ్చేల్త్తారు. గ్యాస్ నెల అయితేనే ఇస్తారండి.
అంటే లిమిట్ ప్రకారం ఇస్తున్నార. ఇగ
ఆహ్ అప్పుడు బ్లాక్ లో కూడా ఇచ్చేది గానీ. ఇప్ ఇప్పుడు బ్లాక్లో కాదసలు బుక్ చేస్ చేయడమే కష్టంగా ఉన్నది.
అవును కష్టంగా ఉన్నదండి. ఇగ రేటు, ఇగా చానా పెరిగింది. ఎంతైనా పల్లెటూర్లలో ఉండేటోళ్ళే బెటర్ అండి. ఇప్పుడున్న సిచ్ టెషన్లన్నాయితే
అవునండి
గ్యాస్ నోటిఫికేషన్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరూ
హ్మ్
హ్మ్ హ్మ్ హు
చాలా వరకు మస్తు ఇబ్బంది అయితంది. ఎట్లా చేస్తామో, ఎట్లా బతుకుతామో
మల్లిరేట్ వీకెండ్ గిట్ల ఎట్ ఎల్లారండి. సండే గిట్లా సాటర్డే వతేట్లా
ఏటేళ్ళామండి. ఏటు ఉన్నదండి వెళ్ళడానికి మా ఆయనకు లీవ్ దొరకదండి. ఎక్కువ శాతం. ఆ సండే స్ సండే లీవ్ ఉంటే పొలం నాట్ పెట్టుకున్నామండి. పొలాం దగ్గరికి ఏళ్తావండి. అవునండి
పొలం మంచిగుంద అండి మరి
ఆ మంచినే ఉందండి. సర్దిజేషి తినండి బాగా తుమ్ములు వస్తన్నాయ్
టాబ్లెటు ఏసుకోపో లేదంటే సిట్రాజిన్ టాబ్లెట్ యేసుకు
అ
సిట్రజిన్ టాబ్లెట్స్ తెప్పంచుకోండి వేసుకోండి తెప్ ఏసుకోండి లపోయి ఇగ బడి మొత్తం వీక్ అయిపోతదండి ఇగ
బస్కు వచ్చినండి నిన్న సలి కొంచెం బాగున్నది ఆ సలికి రావడం తోటి సర్ది బాగా చేసిందండి
ఈరోజు ఎందన్న పెళ్ళిళ్ళు ఉన్నాయి ఏ అండి మధ్యలో దాంట్లో
అర్ధం కాలేదండి
ఎవరైనా పెళ్ళిళ్ళు ఉన్నాయా అండి మీ చుట్టాల్లో గాని
పెళ్ళిలా అండి ఎవరి లేవ్ వ్వండి ఇప్పటి వరక అయితే
మ్మ్ ఈ టైమ్ లో తింటున్నవే టైమ్ అయితుంది గద మరి పన్నెండు అయితుంది దగ్గర దగ్గర